హలో!
బాగున్నా దీదీ నువ్ బాగున్నావా
బాగున్నా గయి తిన్నావా గయి
తిన్నారండి. డీ ఏం చేస్తున్నావు
ఏందీ జలాగి కుచ్చొంని ఉన్న ఏం తిన్నావు
ఏన్ తిన్నా అంటే మిల్ మేకర్ కర్రీ
హు బాగా చేస్తారా మీ పీజీ వాళ్ళు
అబ్బా చెండాలంగా చేస్తారు
అవునా? మాకు కూడా అంతే సాంబార్ చేసినారు ఇప్పుడు
ఎట్లా ఉంది? ఈ ఫుడ్డు బావుంటుందా?
అయ్యో పి హస్టల్ అసలు అనుకోవడమేలేదులే, బాగ జేస్తారనే దేశమే పోయింది. స్కూల్ నుంచే పోయింది. మ్
తినవా కుల్స్ లో
స్కూల్ లో టిఫన్ తిన్నం. మిగతా అంత తిందామంటే స్నాక్స్ అవంతా పెట్టెటోడు బావుంటది. ఇక్కడ అది గుడ ఏమ్ ఉండదు. త అన్నము, కూర జేసి పెట్టేదే ఎక్కువ.
ఆహ!
ఊమ్! ఏం గయీ ఏం జేస్తాండవ్ ఏం కథలు?
ఏం లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవ్వాలి సెమ్ భయం వేస్తుంది కొంచం
ఎందుగా ఈ భయంము లాస్ట్ టైం కాబట్టి ఇదే ధైర్యంగా ఉండాల ఇంకా లాస్ట్ టైమ్ వచ్చినా కూడా నువ్వు భయపడతాను జుడు సెమ్కది ఏడు సెమ్ములు దాటుకోచ్చి
అట్లగాద్ మ్యాథ్స్ ఉన్నయ్. బయోస్టడి అదే కొంచం భయం.
దయా వీ! ప్రొసీజర్లంత నేర్చుకుంటె ఈక్వేషన్ నేర్చుకున్
ఉంది. మా ఫ్రెండ్ ఉంది బాగా చెప్పిస్తుంది కొంచం నమ్మకం గట్టిగా
ఆ ఎవరా ఫ్రెండు
ఉంది ఇక్కడ.
మ్ ఓకే అంటే మంచిగా ఫ్రెండ్స్ చేసిన అంటే ఫ్రెండ్షిప్ చేసినారా ఆహా ఫ్రెండ్షిప్ బాగా చేసినారా అందరు నీతో నాలుగేన్లు బాగా ఎంజయిచేసినారా బాగా బీచ్లు పోయి గుళ్ళకు పోయి అన్నిటికి పొయి, తిరుక్కొని వచ్చినారు గదా, వాగ రీల్లు వెట్నావ్ చూశా.
అవునా బాగున్నాయా
ఊమ్! అన్ని రీలు బావున్నాయి.
ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ తో తిరిగితేనే అది ఒక చిక్కన్, మటన్
ఉగాదికి బట్టలు తెచ్చుకున్నావా?
తెచ్చుకున్నాను.
ఎట్లాంటాయి బట్లు
ఎట్లాంటివంటే, మామూల్ టాప్స్.
మ్
బడ్జెట్ లేదు మామూల్ టాప్స్ తెచ్చుకు
అవునా ఎంతా బడ్జెట్ అంటే బడ్జెట్. ఏంత పడింది
ఎంత అంటే ఒక్కొక్క టాప్ టూ ఫిఫ్టీ లో తీసుకున్నా
ఆ అంటే నార్మల్ టాప్స్ తెచ్చుకున్నావు పండక్కి
పండక్కి ఆఫ్ సారీ తీసుకున్నాను రెండు మామూలు టాప్స్ తీసుకుం ఆఫ్ సారీ ఒక ట్టువల్వ్ హండ్రెడ్ బడిది
నేను సారీ కొనుక్కున్నా పదివేలు పడింది
ఆ ఇయ్య అంత డబ్బులు ట్టి కొన్నావా
ఆ బాగుందా శారీ అంటే పోయినాం షాపింగ్ మాల్ కి ఈడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఉన్ దానికి పోయినవా అక్కడేం బాలేదు బట్లు మళ్ళ సీఎం మార్ కి పోయినా అక్కడ చీరలు భలే ఉ. ఉండయి
మాగ్ గొనుండొచ్చు కదా
టర్ నచ్చింది
హ అదే చేసిందై చెప్త ప్పంటంగనే వీడియో కాల్ లోనే
ఉ మర్చిపోయినానే అదే ఇప్పుడు గుర్తొచ్చినవని చేసినా సరలే కొనిస్తాలే
కొంటి హు
ఉ ఇక్కడ మా రూమ్ లో కూడా ఓ పాప అడిగింది ఆ పాప కూడా కునిస్తా స్తాలే
ఎందామంది అంతమధికొనిస్తవమ్మయి నువ్
కొనిస్తా నేను కొనుక్కున్నప్పుడు ఇంకా కొనియాలి కదా ఫ్రెండ్స్ కూడా.
అంత డబ్బులుందా.
ఉ ఉంటాను కదా కొనుకొంటాను నేను
ఒకే మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు
మా ఫ్రెండ్స్ అందరూ బావున్నారూ
రీళ్ళు బలే తీసాయారేమొన్న ముగ్గురిది
హమ్ అంటే అది ఫేర్వల్ జరిగింది ఆ నేనే ఎడిటింగ్ చేశా మొన్న ఫేర్వెల్ జరిగిందా
ఉహు ఎప్పుడో ఎప్ బలే అట్లయిన నువ్వు రెడ్డి థాట్స్ ఎ వేరు లేబాని
ఓ గయి అవును గయి ఎన్
ఏంటి మొన్న ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది కదా వెళ్తా ఉన్నావా
అవును చెప్పా కదా అవును
చెప్పావు.
చెప్పాను అంటే అది రావాలనుకున్నా అది ఒచ్చింది ఇంక నేను దాని పోన్ నేను వేరే కుంటన్న అంటే ఇక్కడ అరవింద కంపెనీ ఉందిలే శ్రీదేవుపాడ్ దగ్గర ఆ నాయుడుపేట దగ్గర ఆ అక్కడతొ ఆ కంపెనీ కేళ్ళి వర్క్ చేస్తే అంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇస్తారంట ఒక ఎయిటీన్ తౌసండ్ ఫుడ్ అకమడేషన్ అంతా వాళ్ళదే ట
హు సాలరీ
ఆ ఎయిటీన్ తోస్డండ్ ఇంటర్న్షిప్కే
ఇస్తే ఫిఫ్టీన్ ఇస్తార్లే అంత ఇవర్లే
ఎయిటీన్ అన్నారంటలే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మా
ఓహా ఒకే
ఆ వెళ్తే ఇంకా ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళ జాబ్ ఇస్తారు కదా
అవునా ముగ్గురు మాట్లాడుకున్నారా ఓకే అని ఫిక్స్ అయ్యారా.
సయ్యం అట్లే ఎంఫామ్ కూడా చేసుకుందామని క్వాలిటీ కంట్రోల్లో అంటే అనాలసిస్ తీసుకున్నామని క్వాలిటీ చెకింగ్.
బో మంచి కోర్స్ చేస్తున్నా మంచిగా.
ఆ ఇక్కడ ఒగేల ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఇది. ఇక్కడ చేసాను అనుకో మళ్ళ బెంగళూరు సైడ్ వెళ్తే మంచి
జాబ్ వస్తే బా మంచి శాలరీ కూడా మం చేలు
టూ ఇయర్స్ ఉంటే మంచిగానే ఎక్స్పీరియన్స్ వస్తది ఆ ఇంకా బెంగళూర్ సైడే మా యమ్మీ
మా పీజీలో గ్యాస్ అయిపోయిందంట పీజీ అన్న గ్యాస్ అయిపోయింది
మీకు లీవులీలేదా మీరు ఇంటికి పోలేదా
ఎలా నికి
మాక్ ఇంకా మాకి ఇం ఇంక ఇంటికి వెళ్ళిపో సార్ మేమ్ హాలిడేస్ ఇస్ జరగదా ఎగ్జామ్స్
అదే అమెరికాకి ఇరాన్ కి వార్ జరుగుతాంది కదా అందుకే ఆయిల్ గ్యాస్లి ఇప్పుడు రావడం లేదు మోత్ త్రీ థౌజండ్ అంటా ఒక గ్యాసే
గ్యాస్ అడిగేకి ఏళ్ళింటే అదే చిన్న గ్యాస్ ఉలే మా రూమ్ లో అడుచుకోరాని పోయింటే లే న లేదు ఈ నెల్ ఇక్కడ లేదా అంటే ముందర ఉందాని
ఉమ్ అవునా అదే లే మీరు చేసుకుంటారా అంటే దాన్ దాన్ని ఉంటరా అ
ఆ అంటే తిన్న బాలేనప్పుడు ఏదో ఒకటి మ్యాగీనో అట్లా చిన్న ప్ లేదో కూర మేమే చేసుకుంటాం నేది ఒకోసారి ఆహా మా ఫ్రెండ్స్ చేస్తారు మా రూమ్ మెట్స్ ఓగ అమ్మాయి ఉండే
నువ్వు మావినే మంచిగ చేస్తావు కదా మంచి చెప్పవ
ఆ అమ్మాయి సూపర్గా చేస్తాది
నువ్వు కూడా చెఫ్నే బానే చేస్తావ్ కదా
అయ్యో నాక అస్సలు రాదు గాయి బిర్యానీ బాగా
ఏంటి రెడ్డి నీకు రాదా బాగ చేస్తావ్ గుత్తి వంకాయ సూపర్గ
ఉమ్ బాగా అబ్బ అద అంటే ఇక్కడ అన్ని ఉండవు కదా గాయి మిక్సీ అంటే మిక్సీ ఉండదు అందుకని అట్లాంటివి ఏమి లే నార్మల్ గా ఉ ఫ్రై చేస్త
ఆ అమ్మాయి ఎవరో మీ ఫ్రెండ్ పంపిస్తాననింది కదా
యా అమ్మాయ్ ఆ అశ్విని అశ్యు ఆ అశ్యు అశ్యు పంపిస్తాది ఎప్పుడో ఒకసారి అంటే రోజు ఈయ్యాలెం కదా
క్యారీ చేస్తుంది బాబా కర్రీస్ తెస్తుందని చెప్పావు
తెస్తది తెస్తది ఆ పాపే కొట్టుకోవచ్చి ఇస్తుంది కానీ ప్రతి సారి అడగలేం కదా
అవును అవునులే వాళ్ళ డాడీ బాగా ఫ్రైడ్ రైస్ బాగా చేస్తాడంట కదా
ఆ అదే చెప్పాను కదా ఇంతకే అప్పుడు బాగుంటది
మాకు ఓ సారి తేవచ్చు కదా
అదే ఈ ఫోర్ డేస్ అదే త్రీ డేస్ ఇంకా ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ చెప్పాలా
ఆ అవున్ గ్యాస్ ఇప్పుడు రేట్ ఎందుకు ఉందంటావ్
గ్యాసా ఇప్పుడే తగ్గదు ఇంకా ఫైట్ అదే ఆ యుద్ధమంతా అయిపోనక వాళ్ళు కనికరిస్తే అప్పుడు తగ్గుతది
కట్టెలా పొయ్యే మేలు కదా ఎంతైనా
నిజంగానే అది అయ్యో నా కో అది కూడా భై మే కళ్ళు మంటలు వస్తాయి కట్టెలు పోయి కడుగుచున్నా అనుకో ఆ పోగాకి ఎంత కన్నీళ్ళు ఎర్రగా అయిపోతాయి
ఇంగా పాతకాలంలో అందరు అవే కదా వాచెస్ ముండా ఉండింది మన అమ్మమ్మ వాళ్ళు అందరూ
టేస్టు బాగుంటది అవును ఫుడ్ టేస్ట్గా ఉంటుంది మ్ మ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసినావా
లేదు ఇంకా చెయాలి అమ్మకి కాల్ మీతో మాట్లాడి మళ్ళీ చేద్దాములేని అందరూ బాగున్నారు న నా అక్క వాళ్ళు వచ్చినారంట తోట దగ్గరికి వెళ్ళున్నారు మాది పల్లెటూరు కదా
ఉమ్ తోట కడ బలే ఉంటుంది చల్లగా కానీ ఇప్పుడు ఎండాకాలం కదా చెట్లుండయా బాగా చల్లగా పెద్ద పెద్దవి ఓకే పెద్ద పెద్దగా ఉంటాయి చల్ల
అది కాక తోట ఇట్లా వారికి అంత వంక ఉంది అంత వేప చెట్లే చల్ల గాలి వస్తుంది కొండలు బావింది ఈతలా ఆడొచ్చు సమ్మర్కి పిల్లలకి అందరికి బాగుంటుంది
బాయి ఉందా ఆడా మీరు ఇతలూ కొటిండ్రు ఈత కొట్రరు
ఆ ఉంది బావి కూడా ఈత కొడదాం నాకు వచ్చు నీకొచ్చా స్విమ్మింగ్
నాకు రాదు అంటే పల్లెటూరు అన్నావు కదా అందుకని నీకు వచ్చేమోని
అయన పుట్టి పెరిగింనంతా పళ్ళటూరే
మ్
అన్ని పనులు వచ్చు చేసే పన్న పొలం పనులు ఆ
పనులకు గూడా పోతావా
ఆ అది పోయి వెళ్తాను అమ్మ వాళ్ళతో
మ్ అంటే కష్టంగా ఉంటుందా ఈజీగా ఉం
కష్టంగానే ఉంటుంది ఎండకి ఎండ సమ్మర్ అయితే కష్టంగా ఉంటుంది నార్ మల్ టైమ్ అయితే ఈజీగా
ఊమ్ అర్టి చెట్టంటే మీరు పాదులన్ని తీయ్యాల ఊమ్ పాదులు అవంతా తీస్తారు కదా అదై భలె కష్
అవి పాదుల్ తీసి ఇప్పుడు డ్రిప్ కదా వచ్చింది అట్లాంటిది డ్రిప్స్ ఉన్నాయి డ్రిప్ ర్రిప్ ఇరిగేషన్ అంత
మ్
అప్పట్లో మా అవ్వోళ్ళు తీసుకుంటా ఉన్నారు డిప్పులు లేన ప్పుడు న కాలువల్ తీసి ఈ మధ్య ని ఇదైతే డ్రిప్పులు మాల డ్రిప్పుల వస్తా ఉంటాయి కాబటి వాటర్ చెట్టు దగ్గర పడు
ఆ సరేగా ఇంగేమి తినడానికి కెళ్ళాలి మా రూమోల్లు తినేకి పిలుస్తాండారు సరేలే ఆ
కప్పుడే పెట్టేస్తారా
ఆ పెడతారు గ ఇవెల్లాలి ఓకే మళ్ళ వచ్చి జేస్తాలే
ఆ సరే ప్రేస్
మ్ బాయ్ గైస్ సియూ టాటా గుడ్ నైట్ ఆ లే